అ హలో అండి
ఆ నా వాయిస్ విన్పిస్తుందా
నా వాయిస్ వినపడుతుంద
మీద క్లారిటీగినిపిస్తుంది అది సౌండ్ ప పక్కన చిన్న సౌండ్ కూడా వినపడకోకుండా బాగా నీట్ కనిపిస్తుంది
అయితే ఈ రోజు మనకు ఒక టాపిక్ గురించి ఇప్పుడు మీరు సమ్మర్ కదాండి ఎక్కడ కేటాయిన ట్రిప్ కి ట్రిప్స్ కి వెళ్ళారా
చెన్నైకి వెళ్ళాం మేము అంటే మేము ఏడ బోమ్ పుండిచ్చేరికా పాండిచ్చేరి పాండిచ్చేరికి వెళ్దాం అనుకున్నామా సడన్ ట్రిప్ కావడం వల్ల టికెట్ దొరక్క చేన్నై కి వెళ్ళాము చెన్నై ట్రిప్ అంత చెత్త ట్రిప్ ఇంకొకటిలేదు
ఎందుకండి అంటే ఏమైంది
అ ఇసే ఇ అసలు ఆ నీళ్ళ వస్తున్నాయ ఇసుకొస్తుందా అర్థం కాలేదు మాకు
అవునా అంటే మెరినా బీచ్ ఆహా ఓకే చెప్పండి ఎక్స్ ప్లైన్ చేయడి మ్ రీసెంట్గా
చెప్పండి
ఉ
ఫిష్ అక్వేరియం కెళ్ళాం స్నో వర్ల్డ్ కు వెళ్ళాము అవి బెటరే అవి ఎక్కడైనా మైసూర్ అక్ బెంగళూరు అక్క డ ఉన్నాయి ఇంకంతే మళ్ళీ తిరుపతికి వచ్చేసి జూకి వెళ్ళేసి వచ్చేసినం
అవునా
మీరు ఒకేల బీచ్ కే ఎళ్ళాలినుకుంటే మురుడేశ్వర్ బీచ్ చాలా బాగుంటుంది మీరెళ్లార ఎప్పుడన్న మురుడేశ్వరు
వెళ్ళలేదంటే అదెక్కడ
తెలిదా మీకు నియర్ గోవా కర్ణాటక లో ఉంటది గోవాకు సైడ్ గా వస్తది ఊమ్ నాక్దె తెలిసు మీ ఊరు నుంచి డరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి అక్కడికి
ఆ ఉంటాయ్ డెఫ్నెట్ గా
ఉ చాలా అంటే చా చాలా బావుంటది ప్లేసు బీచు అక్కడ్న్నుంచి గోకర్ణ కుడా చాలా నియర్ మేమంటే గోకర్ణ
వామ్ నా ఫేవరెట్ ప్లేస్ గోకర్ణ అంటే నేన్ చూల్లేదు కాకపోతే చూడలేదండి చూడలేద్ కని ఆ ప్లే ఆ ప్లేస్ చూడాలని ఆశ
అవునా స అంతా వన్నీ నీ జె దగ్గిరే ఉడుపి గోకర్ణ
ఆ ఒకే
ఆ మూడు నియర్
తెల్సా అండి గోకర్ణ స్పెషల్
గోకర్ణ అంటే మామూల్గా బీచెస్ ఉంటాయి శివునిదేదో ఒక్కటుంది
ఆ ఆ శివుని స్టోరీ దెల్సా
ఆ ఇ ఇన్యాన్ కానీ గుర్తు లేదు
అవ్నా ఓకే ఓకే అక్కడ శివుడు భూ స్వయం భూగా వెలిసిండు అంటే మిన్సు ఆత్మలింగం
అవునవును విన్నా ఆ అంటే యాక్చువల్ గా శివుని టెంపుల్లెక్కుడున్నా నేన్ కవర్ జేస్తాను అది ఎలా మిస్సైందో తెలియట్లేదు నాకు
అవునా అక్కడ చాలా ఫేమస్ తు ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడా రావణాసురుడు రావణాసుడికి ఆ ఆత్మలింగము ఆ ఇస్తాడు దేవుడు ఎవ్ శివుడు ఆత్మలింగాన్నిస్తే
ఆ
ఐతే అక్కన్నే మధ్యల్నే ఆ షి ఆ వినాయకుడు ఆ ఆపేస్తాడు తీసుకుపోనీయకుండా లంకకి తీస్క పోతే మళ్ళీ ఎలా అని ఆపేశాడు అక్కన్నే స్టాప్ జేసిన ప్లేసే గోకర్ణ
అవునువును అవును విన్నా స్టోరి దెల్సు గానీ ఆ ప్లేసే అని తెలీదు డ్రస్సేసుకొనొత్తురా డ్రస్సేసుకొనొస్తురా
నేయ
ఇంకా ఐతే ఒగసారి ఎళ్ళొస్ స్తాన్ తప్పన్ సరిగా మిస్సైన్ కాన్ నాకి యాక్చువల్ గా ఆడ గోకర్న అనే ప్లెస్సుందన్ కని మేము ఆక్చువల్గా గోవాకెల్లామా గోవాకెళ్ళింటే అట్లే ఎన్నైకి వెళ్ళినామ్ దాని ఇంకా
ఇంకా చెప్పాలి అండి
ఊ
హలో పిల్లలు సతాయిస్తున్మారా
హాల్ మాముల్ గున్నట్టు ఉమ్ ఉమ్ ఈసారి ఎళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా పోతాను గోవా
అవునా, అంటే మీకు దగ్గర అవుతుందా. ఓకే
మరీ దగ్గరేం కాదు, పర్లేదు.
అంటే మీది, మీ ప్లేస్ కి తగ్గట్టు అంటే మీకు ఏమన్నా తమిళ్ అలా అస్తుందా, మలయాళం.
వు అంతే కొెంచెం, కొంచెం ఇంగ్లీష్
అవునా, అంటే కొంచెం దగ్గ అక్కడన్ దగ్గరగా, నియర్ గా ఉన్న వాళ్ళకు అలా ఆ లాంగ్వేజెస్ రావడం అనేది ఉంటుంది కదా, అలా అనే.
అంత నియర్ కాదు, మీతో పోలుస్తే దగ్గర.
అవునా, ఇంకా చెప్పాలండి. ఇంగా మంచి ప్లేసెస్ అంటే, ఇంకా నేను ఇక్కడ లోకల్ అయితే ఇక్కడ చూసాను గాని, అక్కడ అవ్ సైడ్ అంటే ఇంకేం చూడలేదండి, ఇగా తిరుపతి. ఉమ్ ఇంకా అలా ఇంకా మేము ఎవ్రీ వీక్ సమ్మర్ కైతే బి, అక్కడ ఎళ్తామండి.
వోదులు వోదులు
హలో
ట
హా చెప్పండి, చెప్పండి హలో
స్ సారీ హలో
ఇప్పుడు ఎవరు లేరా పా, పిల్లను హలో
వాళ్ళ డాడీ ఓచ్చాడా ఊరుకో ఉండుకుండుకోకుండా ట్యాగ్ చేసాడు, మా అమ్మాయికి ఎవరన్న టచ్ చేస్తే నచ్చదు. ఆ తీసుకో ఏది కావాలో అది తీస్క్
ఉ సరే మీ బాబు, పాపను మీ హస్బెండ్కి ఇవ్వండి. ఆ
సారీ ఏమ్ అనుకోకండి, టైమ్ కి గొడవ పడినాడు. ఫైవ్ మినిట్స్ రా
జ
రవి ఒక టూ మినిట్స్ గొడవ పడద్దు, టూ మినిట్స్ ఉమ్
ఉహుమ్ ఇంకా చెప్పాలి అయితే, ఉమ్ సరే లెండి చెప్పండి. అది నా కాల్ జేసినప్పుడే
అయిన ఏం ప్రాబ్లమ్ ఏం ఉండదు, కానీ ఏమంటే నాయిస్ ప్రాబ్లమ్ అని ఆలో చిస్తున్న అంతే.
ఇప్పుడు ఎవరు గొడుతున్నారండి. డి బ్యాక్ సైడ్ వాళ్ళు, బ్యాక్ సైడు
చిన్నోడు మా చిన్న
ఓ అయితే మటీలా మగ కాల్స్ చేసేది వర్కౌట్ అవ్వదాన్నమాట మకు
ఇకా
ఆ ఇంకా చెప్పాలండి టక టక మాట్లాడేసండి అయిపోతుంది ఇంకా కాలు పెట్టేసేస్తా ఇంకా మీరు ఎంజాయ్ చెయ్యండి
ఓకే సత్
హలో
ఏం అనుకోద్దు
ఎందద్దు
మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉన్నప్పుడే కాల్ చేస్తాను
అదే అండి ఈ టైం కి అయితే ఇప్పుడు మాట్లాడేసేయండి
అవున అవును మాట్లాడుతున్నా పాపం మీకేనా నాయిస్ ప్రాబ్లమ్ వస్తుందని ఆలోచిస్తున్నాను
ఆ కొంచెం వేరే రూమ్ లేవా అండి రూమ్స్
నా వస్తున్నాబట్ న
ఆహా మీ హస్బెండ్ మేనేజ్ చేయడా
లేదు తన అంతా మెచ్యూరిటీ కాదు పిల్లల పనంత నాదే ఎందుకంటే హౌస్ వైఫ్ కదా
అయ్యో అలా ఉంటే కష్టమే కదా అండి
కొంచెం అదొ డిఫరెంట్ చెప్తాక ఏమందంటే మా వాడిని చిన్న పిల్లోడే ఆడు కొమ్మ అంటారు ఇంట్లో
అవు
ఏమనుకోకు నెక్స్ట్ టైం మాత్రం నేను పీస్ఫుల్ గా ఉన్నప్పుడే కాల్ చేయమంటా
అది మళ్ళీ ఫస్ట్ టైమ్ మంచిగా మీరు మా కానీ సెకండ్ టైం కి కథం నేను కాల్ కలిపేటప్పుడే సరేలేండి ఇప్పుడు మీరు ఒకటి యాప్ అన్నారు కదా అండి ఏదో ఆన్లైన్ షాపింగ్ చేస్తా అని వామ్మో సరే ఒకటి అయిపోతుంది ఇప్పుడు ఆన్లైన్ హలో
ఉన్నా ఉన్నా
ఆ మాట్లాడండి టెన్ మినిట్స్ ఇంకా టూ అయిపోతుంది ఇంగా అలానే టెన్ వరకు మాట్లాడేసేయండి మీరు ఇప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేస్తా అన్నారు కదా
ఇంకా ఆ చెప్పండి మా వొళ్ళు కూల్ అయ్యారు ఫస్ట్ ప్రే నా వాస్ వినిపించుకోకుండా పోయిందా మీకు ఫస్ట్ క్రై అన్నా యాప్ అడిగారుగా
ఫస్ట్ క్రైయ యాప్ అవునా ఒకే ఒకసారి యాప్ లింక్ పెట్ అంటే మీరు మంచి ఉంటది అన్నారు కాబట్టి
ఆ అది యాక్చువల్ గా చిల్డ్రన్స్ యాప్ అది
అంటే ఎన్ని ఎన్ని ఇయర్స్ వరకు
అండ్ ఫోర్టీన్ ఇయర్స్ దాకా ఉంటాయి కానీ ఫైవ్ ఇయర్స్ అంటే డైలీ వేర్వి అట్లావి అయితే ఒక ఫైవ్ ఇయర్స్ అబవ్ కూడా బాగుంటాయి ఫైవ్ ఇయర్స్ దాకా మాత్రం చానా రీజనబుల్ కాస్ట్కి వస్తాయి అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అప్పుడప్పుడు వదులుతారు మామూలు ఫార్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఆఫ్ ఉంటాయి ఎనీ టైమ్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ వదిలినప్పుడుయితే చాలా బెటర్ తక్కువ కాస్ట్ కు వచ్చేస్తాయి మనం చూస్తుంటే అప్పుడప్పుడు డు నైట్ టైమ్స్ డే టైమ్స్ కూడా ఒకసారి వదులుతారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అప్పుడు తీసుకోండి
ఆ హ నేను అదే మంచిగ క్లాత్ బాగుంటుంది అంటే చా చూతము చేస్
అంటే మీ చిన్నోర్ చిన్నోర్ చి ఆ చిన్నోర్ బేబి క ఏజ్ ఎంత
సిక్స్
సిక్స్ ఆ ఓకే ఇంకా త్రీ ఫోర్ అట్లా వోళ్ళ కయితే నైట్ వేర్ సెట్స్ టూపీ సెట్స్ బాలే ఉంటాయి అసలు
ఆ హ
టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా వచ్చేస్తాయి
ఆ ఇప్పుడు కూల్ అయిపోయిన తర్వాత టైమ్ అయిపోయింది ఓకేనా అండి ధన్యవాదాలండి
ఓకే బాయ్